హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాం మేడం గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ అండి
ఉ మీరెలా ఉన్నారు
నేను బాగున్నానండి
ఓకే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఏం చూస్త మేడం మరి ఇప్పుడు ఈ టైమ్ లో ఎట్లాగో ఈ కంప్లీట్ అయింది అనుకుంటా గద
ఆ ఇప్పుడే అండి ఇంకా టీ తా అంటే స్నాక్స్ చేస్తున్నా మిర్చి బజ్జీ
ఆహా ఇ ఇప్పుడు ఆ ఉ స్నాక్స్ని చే
మీరేం చేస్తున్నారండి
పకోడి నాకు ఇష్టం ఉండదు మేడం. పకోడి అ మనం అంతా ఆయిల్ ఫుడ్ అసలుకె నాకు పడదు మేడం. తిన్ల్లే నేను పకోడి అంటే ఇష్టం ఉండదు మనకు. ఎవరి ఇష్టం వాళ్ళది. అ ఏందంటే మనకిగ సమ్మర్ అంటే సాయంత్రం అంటే ఇక జ్యూస్ తాగడం కాని ఆ ఆయిల్ ఫుడ్ అంటూ ఎట్లాగు తినను కదా
హ
అ కాకపోతే ఇది చికెన్ అయితే తింటానం నాన్ వెజ్ మనం ఫ్యాన్ ఫేవరెట్ వాటికి మీకు ఇష్టమేనా మేడం బిర్యానీ గానీ,
లేదండి నేను నాన్ వెజ్ ఎక్కువ తిననండి. నాకు ఓన్లీ వెజ్ అంటేనే ఇష్టం.
ఓసారి ట్రై చేయండి మేడం నాన్ వెజ్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే వదిలిపెట్టరు.
అంతే అంటారా.
నిజమే అది నాద మేడ న
ఆ అదేనా నా అండి
అయ్యో ఒకవేళ మీ ఇంట్లో మరి ఏదన్నా పండగకొస్తే ఇదేనా మేడం ఆలుగడ్డ, పప్పుటమాట ఏనా.
ఆ మా ఇంట్లోళ్ళు వండుకుంటారండి అనేది
ఆ ఇంట్లా వండుతారు కానీ మీరు టీన్నారా మేడం
ఆ
అయ్యో ఈ రోజులలో నాన్ వెజ్ తినకపోవడం ఏంటి మేడం బ్రాహ్మణం చాలే పోద్ధి మార్వ వాలజినల్గా మేడమ్ మీరు అది కాదు కదా. మీ ఇంట్లో వాళ్ళు తింటారు మీరు మీకు. ఉమ్.
కాదులెండి కాని నాకు అలవాట్లేదండి.
అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేద, లేకపోతే మధ్యలో ఏమన్నా ఆపేశారా ఏమన్నా. ప్రాబ్లమై నాన్ వెజ్ తోటి.
ఊ మధ్యలో నుంచి బంజేశిన అండి.
మధ్యల్నుంచే బంజేష్. సర
ఉమ్
ఉమ్ చ మధ్యల పండుగలు ఎలా చేసుకున్నారు. మేడం లైక్ సంక్రాంతి కానీ, హోలీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి కొంచం చెప్తారా మేడం మాకు మీరు.
హోలీకి నా ఫ్రెండ్స్ వచ్చారండి.
ఎక్కనుంచి మే అ అ ఓకే ఓకే అ.
ఫ్రెండ్స్ వచ్చారు బాగా అందరం కలిసి హోలీ ఆడుకున్నాంమండి.
అందరు కలిసి ఇక్కడ ఉమ్ ఎక్కడ. ఇంట్లోనే ఆడుకున్నారా లేకపోతే ఏదన్నా పక్కకు ఏమన్నా, ఏటు దగ్గరికి గానీ ఏదన్నా చెరువు అట్లా వెళ్ళారా ఎట్లా హౌ.
ఆ ఇగ ఇంటి దగ్గరే ఆడుకున్నామండి, బయటికి ఏమి ఏళ్లలేదు.
ఓకే
ఇంటి దగ్గరే కూర్చొని ఆడుకున్నాము. మా టెర్రెస్ మీద చాలా పెద్దగా ఉంటుంది. టది మాది.
నా మనక హోలీ అంటి ఇష్ట ఉండదు మేడం ఎందుకంటే ఆ హోలీ మొత్తం బట్టలు కారభైతాయి. అంత కలర్ ఎక్కడ పడితే అక్కడ మొహాలకాంత పుస్.
పాత డ్రెస్సెస్ ఏసుకోవచ్చు కదా అండి. అంత పాత డ్రెస్. స్ ఉంటయ్ కదా.
ఏ ఎంత డ్రెస్ వేసుకున్నా గాని, ఆ కలరు అంత ఎట్లుంటాయి మేడమ్. ఇంగ బాయ్స్ ఆడితే, అది అంత వేరే ఉంటది. ఆ లెవెల్ వేరే ఉంటది గెల్స్ అన్నట్టు బాయ్స్ ఆడుకోరు కదా. ఆ కలరు అంత ఏదో ఆన్. ఆయిల్ ఆయిల్ ఉంటది అ మొఖానికి పుత్తరు. అంత ఫేస్ మీద అంతా పడుతది. అంత గాలిజ్గుంటది ఆ స్మెల్ అంతాఏ ఎట్లా అంతే గుడ్లు కొట్టుకుంటా అంటారు గాలిజ్గుంటది మేడం అది టమాటాల. కోడిగుడ్ల అంటరు అంత గలీజ్ చేత్. అంతే మేడం హోలీ అంటే హోలీ లెక్క ఆడుకోరు. ఏదో ఇంత కలరు కలరు ఆన్. అ గలిజ్గా ఉంటది. మేడం అందుకే అసలు హోలీ రోజు మనం ఎక్కువ బయటకి వెళ్ళం. మేడం ఒక హోలీ పండుగ ఒకటి నాకు నచ్చంది.
ఓ హో
ఉమ్ ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్. మంనామ్ సంక్రాంతి
ఇంకా సంక్రాంతి అంటే మాకుండు పెద్దగ ఏముంటాయండి ముగ్గులు ఆ ముగ్గులు వేయడం పొద్దులు లేసి ఇంకా కలర్స్ అవి ఫిల్ చేసుకోవడం ఇయే కదా అండి. పెద్దగా స్పెసిఫిక్ గా ఏమి ఉండవు కద.
ఆ మొబ్బులో ఏస్తార అన్నా మ ముగ్గులు వేత్తారా
ఆ ఇష్ తనండి అన్ని పేస్
బాగ ఏస్తార మెనమ్ జస్ట్ యావరేజ్ కాట్ల పై పైన
లేదు లేదు బానే ఇస్తానండి
బానే ఇస్తారా మేడం ఎక్కువ ముగ్గులో కలర్ ఏమి ఇస్తారు ఏ కలర్ అయితే సూట్ అయితుంది మేడం
ముగ్గులు అన్ని కలర్స్ అంటే కలర్ లల్లో అన్నీ వేస్తామండి అన్ని బాగానే ఉంటాయి స్పెసిఫిక్ గా కలర్ బాగుంటది ఈ కలర్ బాగుండదు ఆన్ పేరుండదండి
ఆహా కొన్ని కలర్స్ తనే లుక్ వస్తంది కదా న అలా అడిగేస్తాను అంటే ఏదన్నా నాకు మంచి ప పర్టిల కలర్ అని ఉంటదా లైక్ పింక్ కలర్ గాని అట్లా
మీకు వైన్ కలర్ తెలుస్తటి మెరూన్ లో ఒక టైప్ ఆఫ్ ఆ రాణి కలర్ అంటారు
ఆ ఓకే మేడం అంటే బ్రింజన్ కలర్ ఉం ఉంటదా
ప్రింజల్ కాదండి మరీ పింక్ కాదు అలా అని ఆ మెరూన్ కాలు రెండు మిక్స్
అ ఓకే అడిచ్చు ఓకే మేడం అది సూట్ అయిద్దా మేడం
కలర్స్ లో చాలా బ్రైట్ గా తిక్ గా బాగుంటంది అండ్ గ్రీన్ కూడా బాగుంటంది పారెట్ గ్రీన్
అచ్చా ఓకే ఓకే ఇంకేంటి మేడం ఇప్పుడు మరి రంజాన్ వస్తు స్తుంది రంజాన్ ఉగాది దీ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అంటే వె స్తారా లేకపోతే రిలేషన్స్ వాళ్ళ ఇంటికి మీ ఉగాది పండుగ గాని ఎలా లేకపోతే మీ ఇంట్లోకి చుట్టాల ఇట్లా వస్తారా మీరే వెళ్తారా
మా ఇంట్ టోనే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండి మేము
అంటే మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి పక్క వాళ్ళందరు మీ ఇంటికి వస్తారా మేడం, లేకపోతే రిలేషన్స్ వాళ్ళు వస్తారు.
అంటే మా ఇంట్లో మేము ఆ అంతా చేసేసుకొని పట్ కింటోళ్ళకి ఎదురింటి కోళ్ళకి పొరిగింటోళ్ళకి అందరికి ఇస్తామండి
ఆవ్ నయిస్ మేడమ్
మ్ అయికా అంతే వాళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో ఈయడం మనం తీసుకెళ్ వేరింటొల్ ఇంట్లొ ఇవ్వడం అట్లా చేస్తా ఉంటాం
మ్ హు ముస్లిమ్స్ రంజాన్ పండగ్ గట్లనే చేస్తారు
ఆ ఇడా అంతే
ఎ హరిష్ నా మేమ్ హారిష్ హారీష్ గానీ హలీం గానీ ఎప్పుడైనా టేస్ట్ చేయ్రా టేస్ట్ చేస్తారా
లేదండి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి మీరు ట్రై చేసారా
ఆ నేన్ తిన్నా మేడమ్ ఎ ఇప్పుడు ఈ రంజాన్ అది రంజాన్ అది వస్ తే వాళ్ళు పెడితే మాత్రం ఫస్ట్ రెడీ, అది ముస్లిమ్స్ కంటే మన హిందూసే ఎక్కువ తింటాం మేడమ్ చానా బాగుంటాయి మేడంమ్ అందులో ఉమ్ ఆ ఇప్పుడు ట్రై చేయలే మేడంమ్ ఇప్పుడు అది సీజనే ఇప్పు ఇప్పుడు తినండి మేడం బావుం టేస్ట్ ఒకసారి తింటే మీరు అది ఆ పండగ అయిపోయే వారికు మీరు తింటనే ఉంటారు, ఒకసారి ట్రై చేయండి మేడం నా మాట
అంటే నాకు ఎప్పుడు అలా ట్రై చేయా లనిపించలేదు, మీరు ఇంతలా చెప్తున్నార్గా ఒకసారి ట్రై చేస్తాను లెండి
ఆ ఎప్పుడు మీరు బయట వే వెళ్లరా మేడమ్ రోడ్డు కిట్లా బజార్ కిట్ల ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంటది మేడం ఈ సీజన్ లో
నేను నాన్ వెజ్జే తిననండి మీరేమో ఏకంగ హలీమ్ తినమంటున్నారు నన్ను
ఓకే ఒకవేళ నచ్చితే తినండి, లేకపోతే లేదు, లేకపోతే అక్కడ డబుల్ కమీఠా గాని కందుకూరు గాని అవన్నీ ఉంటాయి గా మేడం
అ
ఉమ్ టేస్ట్ బాగుంటాయి మేడం అది
అ
అ అ ఇంకా ఇంకా ఏంటి మేడం ఆ ఆ ఆ మేడమ్ అద్దా సరిపోయంది మేడమ్ వాయిస్ వినబడట్లేదు హలో హలో ఓ అయ్యా ఆ ఏదో అంటే ఏం చెప్తాం మేడం ఇగ సమ్మర్ కాబట్టి